హలో హాయ్ అండి బావున్నారా!
ఆ బావున్నండి. మీరు బావున్నారా!
ఆ బావున్నమండి.
ఉ ఊ
ఏం జేస్తున్నరండి.
నేను నోట్స్ రాసుకుంటున్నానండి.
ఆహ
అంటే మీరు గూడ నోట్స్ రాస్తారా అండి లేకపోతే నార్మలేనా డైరెక్ట్ ఎగ్జామ్స్ జరుపుతారా!
అంటే మాకు క్లాసెస్ నడుస్తాయి గదా అండి ఆన్లైన్ క్లాసెస్
ఆ
అందులో క్లాస్ చెప్పినవి మేము. మేము నోట్ జేసుకుంటామండీ ఆ నోట్స్ ఓన్లీ ఊ
అంకుల్ డేస్తారా
ఉ ఎస్ అట్లా ఫోర్ పేపర్స్ అట్లా నోట్ చేసుకుంటాం ఫోర్ సైడ్స్ తర్వాత ఆ పీడిఎఫ్స్ పెడతారాండి ఫోర్ యూనిట్స్ అట్లా పేపర్కి అయితే అవి చూసుకుంటా నోట్స్ ప్రిపేర్ అవ్వుకుంటా అట్లా రాస్తాండి ఎగ్జామ్స్ ఉమ్ ఈ పిడిఎఫ్సివి నోట్స్ అట్లేం రాసుకోమండి జస్ట్ చెప్పినవి నోట్స్ నోట్ చేసుకుంటాం
ఉహు
ఉ ఈసారి ఇంకా ఆ క్లాసే సరిగా చెప్తలేరండి ఇగ టైం పడుతుందో మరి ఎట్లానో ఇంక వన్ మంత్, ఈ మంత్ఎ ఉంది కంప్లీట్ చేస్తు ఈ రోజు ఏ రోజో తెలియదు
పోయి చదువుకోవాలి సిలబస్ కంప్లీట్ చేయాలన్నా సరే నాకయితే పిచ్చి లెస్తది తెలుసా ఏం అసలపోతే ఏం రాయబ గా అట్లంత కోపం వస్తుందిడు దీస్ అంటేంత తలకాయినోప్పి మెటీరియల్స్ లేక అంత చికాకు ఉన్నదండి
అవును
కొంచెం ఉన్నదాఅండి ఒక్కొక్క పేపర్ కి ఫిఫ్టీ ఫిఫ్టీ టాపిక్స్ ఉన్నాయి నియర్లీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అంటే ఫిఫ్టీ వేసుకోండి ఇగ ఫిఫ్టీ టాపిక్స్ రాయాలం అంటే మాటలా అంతా పెద్ద పెద్దగా ఉన్నాయి అవి అసలు ఏడుపువస్తుంది నాకైతే ఇంటికెళ్ళిపోవాలనిపిస్తుంది అంతా సర్దసి
ఏం కాదండి ఇప్పుడు మీ ఎట్లా ఉంటాయండి లాంగ్ క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ అండి
అ ట్వెల్వ్ మార్క్స్
ట్వల్ మార్క్స్ అ షార్ట్వి
ఫైవ్
షార్ట్వి ఫైవ్ మార్క్స్అ అవునా మాకు అది మొత్తం ఎ ఎన్ని మార్క్స్ అండి ఏయిటి నా
సెవెంటీన్
సెవెంటీన్ ఆహ మాకు ఎయిటీ మార్క్స్ అండి అంటే ఇప్పుడు అ లాంగ్ వి ఫిఫ్టీ ఫిఫ్టీన్ మార్క్స్ షార్ట్ వీ ఉ ఫైవ్ మార్క్స్ అండి షార్ట్ వి ఫోర్ వస్తే ఫైవ్ రాయాలే ఫైవ్ మార్క్స్ లాంగ్ వి ఫోర్ వస్తాయి ఫిఫ్టీన్ మార్క్స్ ఒక్కటి
ఉహు
ఉ ఇప్పుడు ఫిఫ్టీన్ అంటే మా మామూలుగా సిక్స్ ఐడ్స్ రాస్తున్నామండి ఉ షార్టియి అంటే మామూలుగా వన్ అండ్ హాఫ్ టూ సైడ్స్ అంతే మీరు ఎట్లా అండి
నేను షార్ట్ సేమ్ అండి మీరు ఇప్పుడు ఎట్ల చేప్పరో అట్లా రాస్తా లాంగ్ అయితే త్రీ ఫోర్ పేజెస్ రాస్తాను మయాక్సిమమ్
ఫోర్ పేజెస్ అహ
ఓ స్్రీ ఫుడ్ పీస్స్త
అయితే మాకు పీజి ఫస్ట్ సేమ్ మప్పుడు ఉ ఇట్లా డీటెయిల్స్ ఫిల్ చేస్తారు కదా అండి ఎంటిది హల్ టికెట్
ఇక్కడనేమో అంతా
అవి ఫిల్ చేయ్యకుండా డైరక్ట్ వాళ్ళు ఒకటి ఇచ్చిల్లండి అది పేస్ట్ చేసినాం మీ మీకు ఎట్లా అండి
ఆ మాకు అట్లే ఏమి లేదు కానీ ఒక స్టాంప్ ఇచ్చారండి పేస్ స్ట్ చేయడానికి పేస్ట్ చేసి రాయాలి
ఓహో
హు
అదే మాకు ఫస్ట్ ఫస్ట్ ఇయర్ కదా అండి కొత్తగా ఇట్లా మీకు ఇబ్బంది అయితది అనేసి
అ నేను పోయి ఫస్ట్ ఎగ్జామ్ కి మిస్ట్రీ చేసినా తెలుసా బుక్ లేట్ లో
వాళ్ళు పే అండ్ మా డీటెయిల్స్
అయితే సెంటర్ దగ్గరా ఆ డేట్ దగ్గర సెంటర్ నేమ్ రాసిన, సెంటర్ నేమ్ దగ్గర డేట్ రాసినా.
అయ్యో
నాకు మస్తు మస్తు భయమంది ఆమెషూ అంట పట్టించుకోలే నేననుకున్న నా పరువు తీసేస్త ఆమె వస్తే అని
అంటే నేను ఎందంటే క్యూషన్ పేపర్ వచ్చింది కదా తొందరగా అయిపోవాల అనేసి రాస్తున్నా
హు హ్
హు ఇగ అక్కడ అనుకున్న ఒకటి అయ్యింది ఒకటి
ఏం అనలేగా
ఏం అనలే ఏంటిది అంటే హాల్టికెట్ నెంబర్ కరక్ట్ ఉంటే చాలు, ఇగ అవి అటు ఇటు అయినా ఏం పర్లేదు అంట.
మ్మ్ హు అంతే ఏం కాదండి ఇంకా లంచ్ టైమ్ ఎప్పుడు అండి ఇంక హాస్టల్ లోనే ఉన్నారా
యా ఇప్పుడు వెళ్ళాలండి లంచ్ కి
అవునా హాస్టల్ లోనే ఉన్నారా
ఆ హాస్టల్ లోనే అండి
హు హ్
అయితంది ఆకలి దంచి
డిన్నర్ టైం ఎప్పుడు
డిన్నర్ టైం వచ్చేసి నైట్ ఇగ అంటే ఎయిట్ అట్ల
ఓ
హ్
మీ హాస్టల్ లో ఫ్రెండ్స్ అందరు బాగుంటార అండి మరి మీతో
ఆ నాక్ అప్పటి ఒక రూమ్ ఉందండి పాత అమ్మాయి ఆమె ఒకతే ఉన్నది ఇంకా నేను ఎవరితో ఎకువ మాట్లాడక్క.
మ్మ్ హు
హు తను అంతే తన తను ఎలాతో మాట్లు తెప్పు తన పని తను చూసుకుంటూ అంటే. నా నుండి నాతో
అ
తను వేరే హాస్టల్ లో షిఫ్ట్ అవుదాం అనుకుంది, కానీ ఇక నేను వస్తున్నా కా అనేసి పోలే.
అవునా
ఇంకేంటి అండి
ఇంకా చెప్పండి
మరి మీరు స్టార్ట్ చేసారా ప్రిపరేషన్ ఎగ్జామ్స్ కి
ప్రిపరేషన్ అంటే భయం అయితుడండి ఫస్ట్ ఫస్ట్ పేపర్ ఫుడ్ ఇంజనీరింగ్ అంట అది మ్యాస్ ఉంటదన్ ట అది టెన్షన్ అయితుంది మిగతా పేపర్స్ మాక్సిమం ఒక వీక్ లా కవర్ చేయచ్చు
మ్మ్ఉమ్మ్
ఉమ్మ్ మిగతా త్రీ పేపర్స్ డిగ్రీలో ఉన్నట్టే ఉన్నాయి ఆ పేపర్ ఒక్కటే హార్డ్ ఉందండి అది ఇంకా క్లాసెస్ స్టార్ట్ కూడా చేయలే అదే టెన్షన్ అయితుంది ఉమ్
మరి మీరు అసలు అడగాల్సిందే కదా అంటే సార్ట్ ఇట్లిట్లుంది మా పరిస్థితి మరి ఏంటి లేదో చెప్పండి అని
వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతలేరు మాకు ఫస్ట్ సెమ్ అప్పుడే ల్యాబ్ అంటే ఎగ్జామ్స్ అయిపోయినాంక ల్యాబ్ ఎండి ప్రాక్టికల్‌వి జరిగినాయి అండి అప్పుడు అడిగినం ఇట్లా కొన్ని టాపిక్స్ కూడా చెప్పాలే మేము
ఉమ్
ఎట్లా అనేసి అడిగితే ఫస్ట్ సేమ్ నుంచి మంచిగా చెప్పిపిచ్చినం అని చేపిపిచ్చిలండి కానీ అయినా ఇప్పుడు వన్ మంత్ ఒక్కటే మంత్ ఉంది ఆ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఏమో ఏం తెలిదు అదే టెన్షన్ అయితుంది అదే టెన్షన్ అయితుందండి
వీళ్లు కూడా శాలరీస్ వస్తలేవనేసి ధర్నా చేస్తున్నార ఏంటి చెప్పకుండా మనకి
ఆ
శాలరీస్ పడతలేవనేసి స్టడీ మీద చూపిస్తున్నారా కోపమంతా అంటున్న
లేదండి వాళ్ళకి ఎట్లా ప్రైవేట్ కదా ఇస్తారు వద్దే మా మా కాలేజ్‌లో ఆ సారు ఎవరు కరస్పాండెంట్ సారు ఆయన ఉమ్మ్ పెద్దంటా అండి ఇట్లా అంటే ఇప్పుడు అన్ని కాలేజెస్ ఉన్నాయి కదా మంచిర్యాలో అండ్ చుట్టుపక్కల అందులో ఆసారు పెద్దంట ఉమ్మ్ అట్లా ఆయన చెప్పిండు ఇట్లా కాబట్టి ఆయన ఎక్కడ తక్కువ ఏయ్యాడు మనీ విషయంలో ఉమ్మ్ అండ్ బాగా మాట్లాడుతాడు అతను సారు ఉమ్
ఫీజులు తీసుకుంటారా మీ దగ్గర నుంచి
ఏ
ఫీజులనీ తీసుకుంటున్నారా మీ దగ్గర నుంచి హలో
హలో
ఆ ఫీ అండి ఫీ ఏమన్న తీసుకుంటున్నారా మీ దగ్గర నుంచి అంటే ఎగ్జామ్ ఫీ అని ల్యాబ్ ఫీజ్ అని
ఆ తీసుకుంటారండి అంటే ఇప్పుడు ఉమ్మ్ సెమ్ వైస్ సెంవైస్ ఫీ సెవెన్ కే దాకా ఉంటదండి అంటే మాట్లాడుకున్నాం మేం ఒక ఫైవ్ మెంబర్స్ కలిసి
ఉమ్
తర్వాత లాబ్ ఫీ ఉంటది ఆ ఫైవ్ హండ్రెడ్ టెంతా హం థౌజండ్ దాకా ఉంటది దినం ఉమ్మ్
వామ్మో మీదే నయం కదండి మది పది వేలండి ల్యాబ్ ఫీజ్ మాకు
అవునండి అందుకే అంటే పోయిన సరీ ఎట్లా అయిందంటే అన్న దగ్గర నుంచి థౌజండ్ తీసుకు ఉండదండి ఇగా మేము మాట్లాడినాం మేము ఫైవ్ మెంబర్స్ దాకా మాట్లాడినాం తర్వాత ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నరు అండి ఉమ్ ఇంకా ఇప్పుడు సెమ్ వైస్ ఫీ అంటే సేమ్ కి సెవెన్ థౌజండ్ దాకా కట్టుకోవాలి. ఇగా ఎగ్జామ్ ఫీ సపరేట్ ల్యాబ్ ఫీ సపరేట్ అంతే అండి మ్యాక్సిమం ఒక హ్ వన్ ఇయర్ కలిపి ఒక ట్వంటీ థౌజండ్ దాకా అయితయి అండి
వన్ ఇయర్ కు ట్వంటీ తౌసండ్ హా
హ్
అబ్బ చాలా తక్కువ అండి మీకు నాగైతే వన్ ఇయర్ జస్ట్ కాలేజ్ ఫీజే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయి తది ఎగ్జామ్ ఫీజు అన్ని కలిపి ముప్పై వేలు అబ్బబ్బ ముప్పై వేలు అంటే మా మాటలా
అంటే ఇప్పుడు టూ టూ ఇయర్స్ కి కలిపి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితయి అండి మాకు
క్షేదంది ఇక్కడ
అందుకే నేను అక్కడికి రాలేదండి.
అంటే స్టడీ కూడా పర్లేదుదండి. బానేంది ఏందంటే ఉస్మానియ యూనివర్సిటీ అన్నట్టు ఉంటుంది. సర్టిఫికేట్ అనేసి నేను అట్లా తీసుకున్న
అవును అవును అండి అది గుందేరు ఫేమస్ గా మదంటే అంత కాదు కాబట్టి
ఆ
హ్ అండ్ ఇక్కడ దగ్గర కాబట్టి ఆ అట్లా ఆన్లైన్ క్లాసెస్ ప్రిఫర్ చేస్తున్నాం
ఆహా మరి మీకు టైమ్ సరిపోతుందా ఆన్లైన్ క్లాస్ వినేసి అంటె ఏమయినా నోట్స్ రాసుకోవాలి చదువుకోవలి అంటే
ఆ
మీ టైం సరిపోతుంద ఆన్లైన్ క్లాస్ కి ంత వచ్చిందం చర
సరిపోతే మాహ అంటే ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతే క్లాస్ ఒక హాఫ్ అన్ అవర్ అంతకన్నా ఎక్కువ తీసుకోరు
ఓకే
హ్
తర్వాత టైటీళ్ళు
సరే అండి ఉంటున్నా
ఓకే అండి బాయ్ ఓకే ఫైల్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇమేజ్ నేమ్ దగ్గర